హలో
హలో
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి నీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు
మీ వాయిస్ కొంచెం మీరు దూరంకెల్ దూరంగెళ్తారా మీరు రూమ్ లోకి వెళ్తారా కొంచం
ఆ రూమ్ లోనే ఉన్నానండి మళ్ళీ మీకు టవర్ రాదు కదా వినిపించ దేమో అని
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి బాగా
ఆ చెప్పండి మీరు సీరియల్స్ చూస్తారా
బా ఐ మీన్ చూడనండి నేను సీరియల్స్ నాకు ఎంత ఓపిక లేదండి అవి సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తనే ఉంటాయి నాకు నచ్చదండి నేను ఫాలో అవ్వను టైం పాస్ అవ్వడానికి చాలా ఉన్నాయిండి రీల్స్ ఉన్నాయి సిరీస్లున్నాయి
అంటే రీల్స్ ఇగ ఎప్పుడు వచ్చినవే వచ్చు టాయి రీల్స్ బోరింగ్ అనిపిస్తది కొంతసేపు
ఆ నాకి సీరియల్స్ కూడా ల్యాగ్ అనిపిస్తదండి వచ్చిన స్టోరీస్ కూడా ప్రిడిక్ట్ చేయొచ్చండి మన మనము అందుకనే నాకు నచ్చదండి పెద్ద లాగ్ ఉంటాయి స్టోరీ ఫాస్ట్ గా గడవదు కదా
అవునండి కానీ సంథింగ్ న్యూ డైలీ ఆ ఇష్టపడి లైక్ చేయను కానీ జస్ట్ టైం పాస్ అనిపిస్తది
నిజంగా చాలా మందికి ఇష్టం
కొంచెం డైలీ డైలీ ట్విస్ట్లు పెడుతుంటారు కదా నా అది చూసే కొద్ది ఊకె టైం పాస్ అయితది తప్ప నేనేం పెద్ద లైక్ చేయను అంటే రీల్స్ బోరింగ్ అనిపిస్తాయని చూస్తను అంతే
అవునులేండి బెటర్లేండి అర్థం చేసుకోగలను నేను, నేను కూడా ట్రై చేస్తా
సూకా టూ సెకండ్స్ టూ సెకండ్స్ వీడియోసు అంతే అంతక్ మిం
ఆ ఔన్లేండి నీ గానా ఉమ్ ఇంగ్య నేన్ కూడా చిన్నప్పుడు బాగా చూసేదాన్ని కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదన్ చిన్నప్పుడు చాలా అంటే చాలా బా చాలా బాగా చూసేదానండి చంద్రముఖి మనసుమమత
లోపల ఫేమస్ ఐపెంద్ గదా మనసు మమతార్ చంద్రముఖి
టైం లో ఈటీవీ లో చాలా మంచి సీరియల్స్ వచ్చేవి ఇప్పుడు మీటీవీ ఎవ్వర్ చూడట్లే లేదనుకుంటా
ఔనండి నేన్ గూడా జీ ఫై జీ ఫై జూస్తున్నా ఇప్పుడు
ఔనా మోస్ల్టీ అందరు జీ ఫై మా టీవీ ఎక్కు చూస్తరన్
మా టీవీ వివ్ మా టీవీ సీరియల్స్ గూడా అన్ని బోరోచ్చేసినైయ్ ఇప్పుడు అంతా
ఔనా వెజ్
కనేది రిపీటెడు గా కొన్ని వేశ్ నారు
ఔనా స్టోరీస్ అన్ని రిపీట్ ఐతున్నాయన్ రైపీటైతుంటాయి గదా
ఆ డైరెక్టర్స్ మళ్ళీ వేసిన సీరియల్సే మళ్ళేస్తున్నరు ఇగ ఏమ్ ఇంట్రెస్ట్ వోస్తునది
అలానా జెమినివి ట్రై జేసారా అండి
ఆహా లేదు ఓన్లీ జీ ఫై ఒక టూ సీరియల్సు జీ ఫై లోనే కొత్త గుంటాయ్
జీ ఫై లా ఔన్ జీ ఫై కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నరాన్
ఆ నేన్ గూడా ఒకప్పుడు మాటివి జూషినాను చిన్నగున్నప్పుడు ఈటీవీ జూస్నా కానీ ఇప్పుడు జి ఫై కోచ్చేశ్ నాను
ఔనా నేన్ చిన్నగున్నప్పుడు మా టివే ఎక్కు యూశేదాన్ని జి ఫై కొద్దిగా ఏ కొంచమ్ జ్ చూసేదాన్నా అంతే
ఆ జీ ఫైయే ఇప్పుడు బా అందర్ మోస్ట్లీ జీ ఫైయే ప్రిఫర్ ఏస్సున్నారు
ఔనున్ చాలా మంది యుసా ఫ్యాన్స్ ఎక్కున్నరు జీ ఫై ఓన్లీ సీర్ యల్స్ కే బాఉంటదనుకుంటా మూవీస్ కి షోస్ కంటే
ఆ ఔను సీరి యల్స్ కే టాప్లో ఉంటది జీ ఫై
కదా మూవీస్ అన్ని యేసినవే వేస్తారండి రిపీటెడ్ గా బోర్
కంటేనా ఓల్డ్ వే వేస్తారూంగా కొత్తవి రావ్ అందులోన
వాళ్ళు మూవీస్ ఎక్కు పర్చెస్ చెయ్ రనుకుంటా
ఆ ఆ వాళ్ళకి సీరియల్స్ కి బా రెట్ టింగోస్తుందండి జి ఫై వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నరు జి ఫై కి
సో వాళ్ళు మూవీస్ మీద ఎక్కు ఫోకస్
ఆ ఆ సీరియల్స్ మీద ఎక్కువ్ ఫోకస్ సేస్సున్నరు ఒళ్ళి ఎప్ ప్పుడు వేశ్న సీరియల్స్ ఎప్పుడు వేయడం లేదు కన్నా మొత్తము న్యూ సీరియల్స్ తీస్ కుంటున్నారు
ఔనా ప్లాట్స్ అన్నా బాఉంటాయండి స్టోరీస్ సీరియల్స్
ఆ స్టోరీస్ గుడా బాఉంటాయ్
మీక్ ఇష్టమైన సీరియల్ ఏంటండి జీ తెలుగులో
హ్మ్ నిండు నూరేళ్ల సావాసమండి
ఇప్పుడు అన్గోయింగ్ అండి అది ఇప్పుడు నడుస్తుందా
నడుస్తుంది
అవునా
టూ డేస్ నుంచి సీరియలు రావ లేదండి అసలు బాగా టాప్ లో నడుస్తున్నట్టుంది సీరియల్ అసలు విడుదలా చేస్తా లేడు అసలు ఇన్స్టాలో రిలీజ్ చేసలేడు ఆ రావట్లేదు టూ డేస్ బ్యాక్ నుండి త్రీ డేస్ అవుతుంది అంటే సీరియల్ బాగా టిస్టింగ్గా బాగా పెట్టినాడు డైరెక్టరు
అవునా అంటే మరి మంచి రేటింగ్ ఉంటే మంచి సీరియల్ కూడా మంచిగా ఆడాలి కదా
బాగా ఆడాలంటే ఇంకా టీవీలో చూడాలి
అంటే మీరు ఓటీ ఎక్కడ మొబైల్ లో చూస్తుంటారు కదా అంటే ఇన్స్టాగ్రామ్ లో రావట్లేదా మీకు
ఆ రావట్లేదండి
ఆ సినిమా పాపులారిటీ పెరిగే కొద్దీ ఇంకా వాళ్ళు తగ్గిస్తారేమో ఇట్లా అన్ని చోట్ల వదలడం
ఆ అదే ఎందుకో అర్థమయితలేదు
ఓ ఇంకా అయితే మీరు టీవీలో ట్రై చేయండి లేకపోతే జీ ఫైవ్ లో ట్రై చేయండి
జీ ఫైవ్ లో కూడా ఇప్పుడు స్టాప్ చేసినాడండి జీ ఫైవ్ లో చూడాలా దివి
జీ ఫైవ్ లో డెఫినెట్ గా ఉంటదనుకుంటున్నా నేను
లేదు జీ ఫై లో ఇంతకు ముందు దానిది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా అట్లేతనే చుడగలం
సబ్స్క్రిప్షన్ లేకున్నా కూడా కొన్ని
ఆహా లేదు ఇంతకు ముందు సబ్స్క్రిప్షన్ లేకండే కానీ ఇప్పుడు వాడు కూడా సబ్స్క్రిప్షన్ పెట్టేసినాడు సీరియల్స్ కి అది జీ ఫై ఇయర్లీ మంత్ ఇలి ప్యాక్ పెట్టినాడు సు చూడ్డానికి కూడా లేదు లేదంటే వితౌట్ ప్యాక్ ఆ డే మొత్తం అయిపోయినాక నెక్స్ట్ డే సీరియల్స్ వస్తుండే ఇప్పుడు అట్లా కూడా రావడం లేదు తీసేసినాడు మొత్తం
అవునా అంటే అసలు ఏ ఎపిసోడ్ ఇంతకు ముందు పాత ఎపిసోడ్స్ కూడా రావట్లేదా
ఆహా ప్రీమియం తీసుకుంటునే వస్తది ఒక ఫైవ్ సే ఫైవ్ మినిట్స్ అట్ట వస్తది కానీ సీరల్ మొత్తం మొదలుత ఏడున్న
ఓకే ట్రైలర్ వదులుతున్నాడేమో సీరియల్ కి ఒక జస్ట్ ఎపిసోడ్ ట్రైలర్
ఇంకా వలుతల్లేడు వాడు కూడా
అయ్యో నేను వన్ బియర్ వన్ ఇయర్ బ్యాక్ చూసినప్పుడు బానే వస్తుండే సీరియల్స్
ఆ మేము కూడా ఒకసారి చూసినాము కానీ ఇగ ఇప్పుడంతా మారిపోయినట్టుంది
అయినా జీ ఫైవ్ లో ఎవరు చూస్తార అండి ఎవరు చూడరు అనుకుంటా నాకు తెలిసి అది పెద్ద పాపులర్ కాదు
అవును అనుకోండి కానీ సీరియల్స్ కి బాగానే పాపులర్ ఏమో అందుకే సబ్స్క్రిప్షన్ పెట్టింటాడు మూవీస్ కూడా చూస్తారు కదా
మూవీస్ ఏమిండవండి కొత్త మూవీస్ ఏముండయి దాంట్లో ఏం ఉండవు పాత మూవీస్ ఉన్నా గుడా అంత మంచి మూవీస్ ఉండవనుకుంట
ఏమో మరి మరి ఎందుకు పెట్టినారో అట్ల జియో హాట్ స్టారా
ఆ దాంట్లో పాపులచా బిగ్ బాస్ తో గుడా కొంచెం పాపులారిటీ పెరిగిపోతు గదా ఆళ్ళకి బిగ్ బాస్ ఐ పి ఎల్ పెద్ద పాపులారిటి వస్తుందండి ఐ పి ఎల్ వల్ల
హాట్సార్ లో గుడా షోస్ ఇవి బాగుంటాయి ఇంగ
ఆ కొన్ని షోస్ బాగుంటాయి అందులో కొన్ని సిరీస్ మనది కాకపోయినా వేరే సిరీస్ ఉంటాయి అదర్ లాంగ్వేజెస్
అవునండి చూడాలి కొన్ని వెబ్ కొన్ని వెబ్ సిరీస్ గుడా ట్రై చేయాలి అనుకుంటున్నా కానీ టైం ఎక్కువ ఇన్వెస్ట్ చెయాల్సి నేను ఊరికే ఆగిపోతున్న
మీకు మీకు కుదర్లేదులేండి సిరీస్ చూడ్డం మీక్ మీ వల్ల
ఆ నేను ఎక్కువసేపు చూడ్లేనండి దేనిమింద కాన్స్టెంట్గా మళ్ళా అందుకే ధన్ల తడుక్కోను
మీరు సీరియల్స్ కే స్టిక్ అయితే బెటర్ అనుకుంటా
సీరియల్స్ గుడా అది గుడా ఎ కుండదు కా ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువుండడది స్క్రోల్ చేయనీకె ఫైవ్ మిట్స్ గుడా వట్టదు ఓన్లీ టూ మినిట్సే అవి
ఆ మూగా ఓన్లీ ట్రైలర్స్ అట్లా స్పాయిలర్స్ అట్లా చూస్తుంటారన్ తేగదంగా
అండి అవి గూడ మొత్తం ఏం రావు
ఆ నా పర్లేదు మనకు స్టోరీ తెలిసిపోద్ది
ఆ ఇంగ అంతే ఇంగది స్టోర్ అనలైజ్ చేసేయొచ్చు ఇంకాట్లా
ఆ సీరియల్స్ బాగా ప్రిడిక్ట్ చేయ్యొచ్చండి మనం ఏం నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ట్ల
ఇంగంతే ఏదో సంథింగ్ న్యూ అన్నట్లు ఓకేంగా రీల్స్ స్క్రోల్ చేయడం బదులు టూ మినిట్స్ రీలైనా గూడా చూసినట్టునే గదా అది గూడ రీల్ లాగానే ఇంగ
అది అంతేలేండి ఇంకా ఏదో ఒక స్టోరీ ఫాలో అయినట్టుంటుది
ఆ అది గూడా రీల్ చూసినట్టే ఉంటాది అంతే టూ మినిట్స్ రీల్స్ స్క్రోల్ చేసే బదులు టూ మింట్స్ సీరియల్స్ స్క్రోల్ చేసాము అంతే తేడా ఏం డిఫరెన్స్ లేదు
జెమిని సీరియల్స్ ఎవరు చూస్తారండి అసలు నాకర్థమే గాదు ఇంటో
తులు ఫేమస్ గదా
అప్పట్లో ఉండేదేమో మొఘలు రేకులు టైమ్ లోని ఇప్పుడు ఉనిండదు అసలుకి ఎవరు చూడ
కథా అద్ జెమిని లో టూ టైమ్స్ వేసినారు మొగలి రేకులు గూడా
వాళ్ళండుండే వచ్చింది ఇంక ఏది పాపులర్ గాలేదు
అది గూడా నాగ్గూడ స్టోరీ ఏం పెద్దగా తెలియదు మొగల్ రేకులు స్టోరీ మొగల్ రేకుల్లో హీరో ఉంటడు గదా
ఆ బాగుంటాడండి తను మూవీస్ లో గుడా యాక్ట్ చేసాడనుకుంటా సైడ్ క్యారెక్టర్ ఆ పోలీస్ అండి నాకు స్టోరీ గుడా పెద్దగా గుర్తులేదు నాక్కుడ
నాక్కూడా తెలియదు కానీ పోలీస్ అని ఒకసారి చూసిన అంతే, ప్చ్ నేను చాలా చూడలే
కొన్ని క్యారెక్టర్స్ గుర్తున్నాయండి నాకు
చానా ఎపిసోడ్స్ ఉన్నాయి కదా అవి మళ్ళీ రిపీట్ చేసినారంటే అది బాగా పాపులర్ అయిపోయింది సీరియల్ అందుకే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేసినారు సీరియల్ని
ఆ అది స్టిల్ ఇంకా ఈటీవీ ప్లస్ లో వస్తాది అనుకుంటా అండి
అ ఆ అవును మళ్ళీ వీట్లో కూడా సీరియల్స్ వదులుతున్నారు ఇప్పుడు ఈటీవీ ప్లస్ లోన. అంటే ఈ టీవీ లో వచ్చిన సీరియల్స్ కూడా అందులో రిపీట్ అవుతున్నాయి, ఏవైతే ఓల్డ్ సీరియల్స్ ఉన్నాయో అవన్నీ ఆ ప్లాట్ఫామ్ లో మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఇంకా ఎవరో అండి ఇంగా ఇంట్లో ఉండే బామ్మలు ఎవరో ఒకరింగా హౌజ్ వైఫ్స్ చూస్సరు
ఆ వంటైనా
ఆ అ వాళ్ళకైతే బాగుంటది ఇంగా లైక్ చేసిన వాళ్ళకి బాగా కార్తీక దీపం, నువ్ ఎక్కువ లైక్ చేసిననారు కదా ఇంతకుముంది ప్రతి టి ఆడ ఆడ వాళ్ళు ప్చ్
ఆ మన తెలుగులోనే చాలా టాప్ మూవీ హిట్ సీరియల్ కదా అది.
ఆ మాటీవి లో ఫేమస్ కదా కార్తీక దీపం ఇంగ
ఆ టూ కూడా ఉందనుకుంటా కదాండి
అవునండి టూ వరస్ స్ట్ గా ఉన్నట్టుంది నేనైతే ఎప్పుడు చూడలేదు టూ కానీ అంత డిఫరెంట్ గా ఉన్నాయి క్యారెక్టర్ సూనా పెద్దగా ఇంట్రెస్ట్ రాలే అసలు టూ వచ్చిందని కూడా తెల్దు, ఇంగ వన్ కాడికి ఎన ఫే ఏదైనా గానీ
అవును
ప్యాక్ చేసి తీసినారు మళ్ళీ ఇంగా ఏంది ఏమి ఇంట్రెస్ట్ వస్తాది ఇంగ కార్తీకదీపం టూ చూడ్డానికి.
అవును వన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు టూకి అసలు ఎవ్వరులేరు.
కాదు అసలు తీయకుండా ఉండాల్సింది ఒకాశతోనే దాన్ని తీసినాడు తప్ ప్ప ఏం యూజ్ లేదు అనిపిస్తుంది నాకైతే ఆ ఎడ్లు
అవునండి ఎవ్వరు చూడట్లేదు కూడా
ఊకే వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఇచ్చు వానికే బొక్క
అదే కదా ఓకే పా పాపులర్ ఫస్ట్ సీజన్ పాపులర్ అయిందని సెకండ్ సీజన్ ఊరకనే స్టోరీ పెట్టేసినట్టున్నారు
ఆ ఫస్ట్ సీజన్ కూడా వాళ్ళిద్దరు కలిసే కాడికి కాబ్ బాగుండే మళ్ళీ